ఆ మీకు ఒకటి చెప్పాలము అదేమి. మేము ఇప్పుడు పొల్లె పొలెం పొల మా పొలంలో సద్దలు వేసినాం.
ఉహు సద్దలు అంటే అవి రౌండ్ రౌండ్గా ఉంటాయవ.
ఆ అ రౌండ్గానే ఉంటాయి అదే పెద్ద పంట.
ఆ కానీ మా నాకు అవి ఎట్లా ఉంటాయో తెలీదుండి ఆ రొట్టె ఒకటే తిన్నా నేను.
అవునులేండి. ఈ దా ఆ పంట వేసినాము మళ్ళా మొక్కజన్న పంట వేసినాం.
ఉ అంటే ఇప్పుడు అవి నార్మల్గా ఇప్పుడు మన, వేరుశనకాళ్లు వచ్చినట్టే అవి కూడా త్రీ మంత్స్ కి వచ్చేస్తాయా.
ఏ లేదు త్రీ మంత్స్ కాదు పక్ ఫోర్ మంత్స్ పడతాయి. అదికూడా వచ్చేప్పటిక ఆ పంట వచ్చేప్పటికకి.
ఉహ్ పెట్టుబడులు కానీ అంతా ఎట్లుంటాయింటారుండి అవి వాటికి.
సీడు ఆ పెట్టుబడులు అన్ని వేరే వాళ్ళు వేస్తారు. అంటే ఇప్పుడు పెట్టుబడులు మీరు మీరు పె మీరైనా పెట్టుకోవచ్చు. లేదంటే ఏజెన్సీస్ ఉంటాయ అనమాట. సీడ్ సీడ్ మీకు సద్దులుగా పెట్టాలంటే ఏజె ఏదనా ఒక ఏజెన్సీని పట్టుకోవాల.
ఉమ్.
సీడ్ ఏజెన్సీని ఆ ఏజెన్స మీకు సీడ్స్. ప్రొవైడ్ చేస్తుంది అంటే మీ అంటే మిమ్మల్ని వెరిఫై చేసి మీ ఐడెంటి. తిని ఆ మీరు పంట బాగా పండించలేరు అని వాళ్ళకి, తెలిసింద అనుకో అని వాళ్ళ వాళ్ళకి కనిపించినా కూడా మీకు సీడ్ ఎవ్వరు అనమాట.
మ్ హు
ఆ
ఒకవేళ ఒక్క నిమిషం ఒకవేళ ఇప్పుడు మేము తీసుకుంటాము అంటే వాళ్ళకి ఫస్ట్ లో నమ్మకం వచ్చింది ఇచ్చినారు తీసుకోనేసినాము మళ్ళీ మధ్యలో మేము సరిగ్గా చూసుకోకపోతే అప్పుడేం చేస్తారు వాళ్ళు
ఏం చేస్తారు ఏం చేయరట దానికి సీడ్స్ కి డబ్బులు కట్టించుకుంటారు అంతే
మ్ హు
మళ్ళీ ఇంకోసారి ఇవ్వరు వాళ్ళు మీరు పెట్టలే మీరు అడిగిన కూడా
బ ఓకే ఓకే
ఆ మరి ఇంకా ఆ ఫర్టిలైజర్స్ దానికి ఎరువులు అన్నిీ ఉంటాయి కదా రసాయనలు అవి అవి మీరే మీ పె మీ డబ్బులతోనే వేసుకోవచ్చు లేదంటే ఏజెన్సీని అడిగితే వాళ్ళేనే ఇస్తారు
ఇప్పుడు ఒకవేళ ఈ పంట అంతా సక్సెస్ అయిపోయిన తర్వాత ఆ పంట అంతా వచ్చినాక వాళ్ళక్ వాళ్ళకే ఇవ్వాల్నా
మ్ వాళ్ళకే ఇళ్ళల వాళ్ళే మీకి డబ్బులు ఇస్తారు ఒకవేళ మీరు ఆ ఏమి తీసుకోపోతే వాళ్ళ దగ్గర ఫర్టిలైజర్స్ మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు లేదంటే ఫర్టిలైజర్స్ కు డబ్బు కట్ చేసుకుని మీదా డబ్బులు ఎంతుంటే అంత ఇచ్చేస్తారు
ఓకే ఓకే ఇది సేమ్ పౌల్ట్రీ ఫామ్ లాగా ఉంది కదా
మ్ మ్ అట్లనే ఉంటది
మ్ మంచి ఐడియా
మ్ మ్ అట్లా జరుగుతది అది
అండ్ వాటి వల్ల రైతులు కూడా పంటలు పెట్టాల అన్న ఒక ఇది వస్తుందన్నమాట
మ్ మనం నీళ్ళు ఒకటే కట్టుకోవాల దంలకి
మ్ మ్
ఇ నీళ్లోటి ఇట్ల మళ్ళా ఇంక్ ఏమి ఆ దానిలని బాగా చూసుకుంటా అంటే చాలు ఇలా ఆవులు ఇట్లా ఏమైనా పోతంటాయి కదా నే ఇంకా కంకులు వస్తాయా కంకులు వచ్చినాక ఆ అవి దాని మీద ఇట్లా బడ్స్ వస్తుాంటాయి గూవ్వలు
అనులే
ఆ అవి తోలుకుంటా ఉండల్లా లేదంటే తినేస్తాయి అవి
మ్ హు అవి తిన్నా ఎన్ని తింటది
ఎన్ని తింటాయని కాదు తినేస్తాయి చాలానే తింటాయి ఇప్పుడు గుంపు ఒక గుంపు ఉండి ఉండింటుంది మా ఊర్లో అది తింటాయి ఊర్ ఉండవు అవి మళ్ళ పక్క ఊర్లోటి చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉంటే అన్ని ఊర్లు పిలుకొస్తాయి ఇక్కడ ఫ్రీ ఫుడ్ ఉన్నది రండి తిందామని అలా
ఇప్పుడు అక్కడ పగలంతా కూర్చొని తోలుతా ఉండల్ల
ఆ పగలంతా కూర్చోల్సిందే ఎక్ ఎక్కువ ఎండ ఉంటే రావు
అవును ఆవును
ఆ లేదు సాయంత్రం పూట వస్తాయి ఇంకా మూడు గంటల్లో రెం ఆ రెండున్నర నుంచి వస్తాయిలే మళ్ళా పొద్దున్నే ఆరుకే వచ్చేస్తాయి.
హ్ హ్ ఆ టైమ్ లో ఖచ్చితంగా ఉండాలంటారు.
ఆ ఉండాల అప్పుడు పొద్దున్నే పో పని ఉంటది. మాకు అప్పుడు అయితే ఒక వ ఒక ఫిఫ్టీన్ త్రీ డేస్ అట్లా ఉంటుంది మాకి గువల్ల్లో లేదే పొద్దున్నే సాయంత్రం మధ్యాహ్నం అట్ల
ఉహ్
ఉ దానిలోకి మేము ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడతాం నువ్ ఏదన్నా ఒక పెద్ద ప్లేట్ ఒకటి తీసుకునేది ఉన్ను ఇన్ స్టీల్ ప్లేటు దాన్ని కొట్ కొట్టే ఆ ఏదన్న ఒకట్టి తీసుకొని
ఆ సౌండ్కూకి ఊర్లో వాళ్ళు కంప్లైంట్ చేయరా మీకి
ఇగ ఎందుకు చేస్తారే ఎవరు ఏమనరు ఈడ
ఉ
ఉ ఏ అయినా బయట గాదా ఊరు బయట కదా మా పొలము అంతేం ఆనిపియదు
ఉ ఉ
ఏం సౌండ్ ఏం అనిపియదు ఎక్కువ మాట్లాడితే మా ఊర్లో సౌండ్లు చేస్తేనేటివి సౌండ్ లోవే ఉ ఎప్పుడు పడితే అప్పుడు పలకలు పలకలు కొట్టుకుంటా ఉంటారు. ఆ అరుస్తంటారు. పాటలు పెడత ఉంటారు అట్లా మాదిగాక మా ఊ మా ఇల్లు ఇట్లా ఊరు బయట ఉంటుందిలే లాస్ట్ లో ఉంటది. నీ ఫస్ట్ ఫస్ట్ లో ఉంటది మిగతా దా అంటే ఊరు బయట ఉంటదిలే అంతేం అనిపియాదు. ఉమా ఉహ్ మా అది కధ మాది ఇంకా కొంచెం ఏమో కొంచెం పొలంలో ఇట్లా ఆవులికి గడ్డి వేసి ఏమో సిమా సప్పని
హ్
సీమ్ సప్ప ఏసి నవు ఆవులీకి మళ్ళ
అవి ఎక్కువ తింటే వాటికి అంటే ఐ మీన్ మోషన్స అయితాయింటా కదా
ఏ ఇప్పుడే యాడ కావడా ఎక్కువంది అట్లేం కాదాడా ఉ కొన్ని ఆవులకైతయి అంతే మా ఆవుళ్ళకి కడగ మావి జర్సీ ఆవుళ్ళ మాయి కొంచెం నాటి ఆవుల టైపు
ఉ సరేలేండి మీకే ఉన్నాయి. దాన్ని అట్లే వో మీరు మాత్రమే ఉన్నట్డు చెప్త ఉన్నారు ఎందొ
ఆ అట్లా అనట్లేదు
పంటల గురించి ఆవుల గురించి నాకు అంతా నాకు అంత తెలీడండి మీరు చెప్తా అంటే ఏదో నాకు కొత్తగాండి
తెలీదు ఆని చెప్తాండది ఆడపిల్లలు తెలుసుకుంటే మీకు యూజ్ ఉంటది. అనమాట ఫీచర్లో
మాకేం దీంతో ఏం పని చెప్పండి
తెలుసుకొని పెట్టుకోవాలా ఇప్పుడు అంతే ఇప్పుడు ఊ అ ఆళ్ళు నేర్చుకున్నావా నువ్వు చిన్నప్పుడు నుంచి
ఉం
ఆ దాంట్లో బండిరా ఎపుడన్న వాడిన్నవా
అంటే కొన్ని వర్డ్స్ లో వస్తుంది కదా
ఆ కదా అట్లనే కొన్ని ఏదో రేర్ వర్డ్స్ లో అది వచ్చేది బండిరా అట్లని నేర్చుకోకుండా ఉన్నావ దాన్ని ఇప్పుడు ఆ ఈ అవన్నీ వస్తాండయి
అ బ్బాబోయ్ ఆపేస్తారా ఇంకా అస్సలు చానా ఇంత ఓకే ఐ కాంట్
బాగా ఎగ్జాంపుల్ మంచిదే కదా
చానా మంచిదండి అసలు నేను ఎక్స్ట్ ఎక్స్పెక్ట్ కూడా అటువంటి ఎగ్జాంపుల్ చెప్పి న్నారు నేను కఖచ్చింగా నేర్చుకుంట మీరు నెక్స్ట్ టైమ్ నన్న ఏమని ఆర్ అడగండి ఇట్లా వ్యవసాయం లో గురించి అన్ని టక్క టక్క టక్క చెప్తా
టకా టకా చెప్పేది అంటే ఆ చెప్పాలంటే ఇప్పుడు టకా టకా నేర్చుకోవాలా
అదే నేను నేర్చుకుంటా అండి కానీ మీరు చెప్పు చెపోద్దండి మీరు చెప్పుకు ఉన్నా మీరు చెప్పుకు పోయినా కూడా నేను నేర్చుకుంటా
ఓకే ఇట్లాంటి ఉం సరే ఏమంటాము ఆ బలం ఒక మోటివేషన్
ఆ మీరు మీరు మోటివేటర్ గా మారీనారంటే ఎవరైనా ఊరేసుకొని చచ్చ పోతారండి ఆ ఎగ్జాంపుల్స్ కి ఆ రియల్ లైఫ్ సినారియోస్ కి
ఉం చచ్చిపోతున్నారని అదేందండి అది అట్లా మాట్ల మార్
ఆ ఆ అంటే ఎందుకు తదాస్తూ దేవతలు ఏమన్నా ఉంటారంటనా
ఏమో ఉండొచ్చు చెప్పలేం
హు హామ్ మీరు దేవుడినీ నమ్ముతారా అండి
నేను నమ్ముతా దేవుని కానీ ఒక సారి నమ్మను ఎందుకేమో తెలీదు ఓసారి నాకేమనిపించందంటే సైన్స్ ఉన్నా మళ్ళా అనిపిస్తుంది సైన్సే అంటే ఎగ్జిస్ట్ అవుతుంది అడి వాళ్ళంతా అని నేను మ్ ఓసారి నమ్ముతా లేదు ఓసారి ఆ సైన్స్ అన కలా ఆ ఇట్లా దేవుడు కూడా ఉన్నాడు దేవుడు కూడా ఉన్నాడు అనేది అది కూడా నమ్ముతా ఉం అంతే కదా
ఉం ఆయిండొచ్చు అంటే ఇప్పుడు మీ రోజు గుడికేళ్ళి పూజలు చేసి ఆ రకమ
ఉం అట్లేం లేదు నాకు ఎందుకే తెలియదు ఒక్కోసారి అమావాస్య రోజు కూడా నాకు గుడి పోవాలనిపిస్తది మామూలుగా పండుగ రోజు నాకు చికెన్ తినాల అట్లా నాన్ వెజ్ తినాల అనిపిస్తది
ఏంది అండి మీరు అంత రివర్స్ రివర్స్ ఉన్నారు
నా ఒపీనియన్ నా చెప్తాను అంతే మిమ్మల్ని కూడా పాటిచమని చెప్పట్లేదు
మీరు రివర్స్ ఉన్నారని చెప్తాన నేను
ఉమ్ రివర్స్ సే ఉన్నాను అనుకో అదిప్పుడు అందరూ హడర్ లో ఉండాలంటే కాదు కదా
మరి మీ ఇంట్లో చేస్తారా మీరు చెప్పినవన్ని ఇట్లా
కొడతది మా అమ్మ అలా అంటే అలా చేస్తానంటే వాళ్ళకి మా అమ్మ నాన్నకి భయపడే ఇంకా తినుకోకుండా ఉం
ఓకే ఓకే అంటే బయట ఉన్నప్పుడు తిం టరా మీరు
బయట ఉన్నప్పుడు ఏమన్నా తినబుద్ అయితే తినేస్తాను నేను అట్లా
ఓ
చనా సార్లు తిన్న నేను
మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీరేమైనా ఫ్యూచర్ లో ఇట్లా చికెన్ మానేసి ఓన్లీ వెజటేరియన్గా ఉండి పోతాను ఏమో అని
లేదు లేదు నేనున్నాను ఉన్నాను అట్లా ఎందుకంటే ఈ చికెన్ లో బాగా మంచి విటమిన్లు ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది బాగా అది ప్రో ప్రోటీన్ ఫ్యాట్స్ ఉంటాయి కదా
ఆ
అవినయక్ మన బాడి
అంటే చనా వెజ్ వెజ్ ఐటమ్స్ లో కూడా ఉంటాయి కదా
ఉంటాయి కానీ అవి నేను నాకు తినబుద్ధి కాదు ఎందుకేమో తెలియదు కని అది చికెను మటను ఇట్లా మటన్ తినాలంటే తింటే కొంచెం బలం వస్తది
ఓకే ఓకే అంటే అవి మంచిది ఏం కాదు అంటారు కదా
ఆ మంచివి కాదంటారు కానీ తినేదే అందుకే నాటివి తినాలా
ఉ సరే అండి మరైతే
ఆ బాయ్ అండి
ఉ మై
అయి